స్పీకర్ లేదు హలో
అయిపోయింద
అయిపోయింది ఇప్పుడే రూమ్కోచ కరెంట్ లేదు
అవునా
రోజు ఇద ఒక బాధ అయిపోతుంది కరెంటట్
కే ఏం డైలీ ఉన్నదా
లేను డైలీ ఏదో టైమ్ లో తీసేస్తా ఉన్నాడు
దేనికి
సమ్మర్ వచ్చేసింది కదా
ఆ
అందుక తీసేస్తామన్నాడు చార్జింగ్ లే ఫోన్ లో
ఒకే నాదా ఇలో కుడా లేదు
ఎంతంది
థర్టీ
మా దాంట్లో ఒక ఫిఫ్టీ ఉండింటది
హ్మ్ ఓ
నూడ్ స రాసవా బీపి పక
ఇంకా ఉంది చాలా ఒక టూ పేజెస్ ఏమో ఉంది రాసేవి ఎంస రాయాలి హరో నైట్ ఎంసీ స్టార్ట్ చేయాలి ఎంస స్టార్ట్ చాల ఈ రోజు నైట్
అది స్టార్ట్ చేస్తామంటే నాకు ఒళ్ళు కావట్లేదు ఏందో ఎంసి
దేనికి
ఎంసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నోడ్సు నా కొల్గావ అట్లా
కరెంట్ ఎప్పుడుస్తుందండి మీకు
ఏమో చెప్పలె
ఇన్ని ఉందా మరి కాలేజీ లో ఉండి
కాలేజీల కూడా లేదనుకుంటా
ఉంది కాలేజ్ లో
మరి ఎందుకు హాస్టల్ మళ్ళా హాస్టల్ లో లేదు ఎందుకు అ
మేబి వాఓట కదా ఇక్కడ మన ఫ్లోర్ లో ఏమైనా వర్క్ చేస్తున్నారు
ఏమో మన పెయింట్ వేస్తాన్నారంట
ఓకే స ఏ సార స్టార్ట్ చే సరా
అన్నారంట తెలీదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చేయలేదూ చేయలేదు స్టార్ట్ కూడా చేయలే
ఇంటికి ఎప్పుడ
గుడ్ ఫ్రైడే
ఎప్పుడదా
నేను టూ ఎల్తా
నెక్స్ట్ మంత్ త ఏ
టూ వెళ్ళి ఫైవ్ ఇన్స్టాట్ అయిపోయిన సిక్స్ వస్తా
హ్మ
మ్మ్ సరే అన్న నువ్
ఏమి రూమ్లుారస్తా ఉన్నారు
ఏం పాడు
నేను నెక్స్ట్ వీక్ లా ఎల్లాలి పంపిస్తారొ లేదొ
మళ్ళీ ఎప్పుడు వాస్తవ
హాస్టల్ వన్ వీక్ థర్టీ ఆ ట్వంట నైన్
మ్మ్ హ్మ్ ఇ ప్రతి నెలలు యూస్ కావాలా
టెన్ డేస్
నేల నేల సెలవులు కావలి నికు మ్మ్ అది మరి అక్కది ఫస్ట్ బర్డే అన్న అక్క కొడుకు ది
వెళ్ళాలి చూద్దాం అటెండెన్స్
అది ఇక్కడే కదా బుచ్చిలోనే కదా చేసేది అయితే
తెలీద చేస్తారు ఏమో
ఎక్కడ చేసినా వెళ్తావా పర్లేదు టూ డేస్ అయినా వెళ్లేసి రాదు బాగా చేస్తార మ్మ్ చెన్నై అంటే దగ్గరేలే ఇక్కడ నుండి
ఆ ఆ
మ్ చూసుకొని ఇంకా వెళ్ళలిపోయింది. మళ్ళా రాదు కదా అటనెన్స్ పోతే పోయింది, అట్టొ ఒకటి కవర్ చేసుకోవచ్చు.
ఒక్
ఉ
అ ష్ట ఒక టెన్ డేస్ కి ఒక ఫైవ్ డే వన్ వీక్ అడ అన్సిపోతది కదా.
హెచ్డిటి క్లాస్ కి ఎన్ని క్లాసులు ఉన్నాయి. ప్రజెంట్ నాకే టెన్ను ఉన్నాయి నీ ఎలా ఉంటయి టెన్న్
ఎందుకుండ్ల
ఉండవు
వర్ల్డ్ క్లాస్ హ హాల చెప్పింది నేను సప్ల ఎగ్జామ్ అప్పుడు ఒకదానికి మిస్ అయ్యా.
ఒక దానికే మిస్ అయ్యావా.
నాకు తెలుసు ఒకట అనుకుంటా
లేదు
సరే ఒకటి కాకపోతే రెండ్ ఇంకా టెన్ ఉంటాయి.
నాకు టెన్ ఎందుకున్నా మిగతా రెండు ఎప్పుడు ఒకటే పిపి ఎగ్జామ్ అప్పుడు
టెన్ ఉన్నా నేను హ్యాపీగా ఫీల్ అవ చాల
హు
ఆసలేనే పరిస్థితి ఇగ
హు హు నాలుగు నా పక్కన అమ్మాయికి
హ్మ్ ఆదిమానకి ఇప్పుడు ఇంకా కవరైపోతదిలే.
అల్లాడిపోతాంది పాపం బిడ్డ నాలుగేనె నాకు అని.
సవరయిపోతాయి మళ్ళీ
అదే అవుతా ఈ టూ మంత్స్ ల కవరైపోతయ్
త నుంచి ఇం ఏపల్ అడికిపోవ మనం
ఊ ఆ పాప మళ్ళీ ఉగాదికి వెళ్ళాలంట.
ఉ అదే లేపోతే తర్వాత స్ట్రీట్
హ్మ్ సెలవ్ ఇస్తే పోయిద్దంట అప్పుడు కూడా
ఉంది కదా ఉగాది శ్రీరామ్నవమి ఆ రెండిటికి ఫోర్ డేస్ ఏమొ ఆబ్సెన్స్ పడుతుంది నాకు
మ్మ్ ఆ హోర్ డేస్ అయినా ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యాగ తీస్తే జీప్పులు జీప్పులు వేసుకోవడం తెలీదు
వెయ్యట
ఏంది వీళ్ళు ఇంకా రాలేదు
కిందన్నారు నస్రీన్ వాళ్ళ డాడీ ఇంకా రాలేదని
వాల్ నాకు డౌట్ క్లాస్ వదిలెసరనప్ ప్పుడు ముందే ఫోన్ చేసోస్తే వాళ్ళు వస్తారు కదా
వాళ్ళకేందేల్సు కింద చార్జింగ్ పెట్టుకుందామన్ సిక్స్ వరకు రాదింగ ఆ సిక్స్ త ఫైవ్ తర్టీ వరకు రాదు
ఎవరు చెప్పారు
వర్క్ చేస్తున్న వీళ్ళు వర్క్ స్టాప్ చేసే వర్క్ రాదు మెయిన్ అఫ్ చేసారు మనసైడ్ కీ
ఉహు
అసలు తెిసనీ పోతానవ్
అవును నిన్న కూడ అంతే
ఉమ్ ఉ స్విచ్ ఆఫ్ చేసేసి కాసేపు పెట్టాలి
నేను వచ్చిన తర్వాత మళ్ళీ రమ్లగేలి పెట్ కుంటా చార్జింగ్
మెర్సిగాళ్ళు నాది యూస్ చేశారు కదా
అందుకని తక్కువ ఎక్కుతుందా ఎట్ట
స్లోగా ఎక్కుతుంది
అవునా ఇది చాల ఫాస్ట్ గా ఎక్కిది నార్మల్ అయితే
అవును స్లోగ దిగిపోయి స్లోగ అది ఫాస్ట్ దిగిపోతది తొందరగా ఎక్కుతున్నాయి
అప్పుడు కదా ఇంకా వాళ్ళ చూస్ చేస్తున్న దగ్గర నుండి ఇది కూడ స్లో అయిపోయింది
ఉం
సమీరా కూడా ఏదింటే అదే ఆ పాప కూడా ఏదింటే అదే పెట్టేస్తంది
కారుంద ఇల్లకి
ఆ ఏ చార్జ దానికి పెట్ పెట్టుంటే దానికే పెట్టేస్తుంది అమ్మాయి కూడా
ఎవరు
ఇంగో పాప దాన్ని యజమానురాలు మనం పెట్టుకునేదాన్ని మార్నింగ్ చూసా నేను అందుకే దానికి ఆ నేను అందుకే దానికి ఉన్నది తీసేస్తా స్తున్నా తీసి పక్కన పెటేస్తున్నా
నా అప్పటి నుంచి ఛార్జింగ్ స్లో గా ఎక్కుతుంది కనీసం ఇంతకు ముందు ఫాస్ట్ గా ఎక్కేసి
దీగిపోయేది ఎట్టయిన ఎక్కది ఫాస్ట్ గా ఎక్కుతుండే
ఇప్పుడు అసలు ఎక్కేది కూడా దారనంగా ఎక్కతుంది
అందుకే నువ్వు అట్లనే ఉంచేయగూడదు పెట్టుకున్న తర్వాత
నువ్ అందుకే కదా చూపించి తీసేస్తున్నావ్
ఎప్పుడైనా దానికి స్విచ్ బోర్డు కొంచకూడదంట ఛార్జరు
ఆ
ఇంగా ఇక్కడ వర్క్ అయిపోయినట్టుంది
ఎంది
ఫ్లోర్ లొ
ఏంటిదీ
కరెంట్ వర్క్
ఏం ఎందుక్ కాఫ్ చేసారో మనకే లేదు కింద అంతా ఉంది
ఏ ఎక్కడైతే వర్క్ కరెంట్ వర్క్ అయితే జరగడం లేదు దూలా ఫోన్ చేస్తుంది అ
ఎవరు కావ్య నా ఆ
అ
ఊ
ఎందుకో మళాగాసా మేబి క్యాంటీన్ అన్నాం కదా అందుకేమో కీ ఏసి ఎల్లింది కదా సరే లే రేపు ఇంకా
ఓపెన్ చేశార
హ
ఓ కన్యాసారేమా
ఏం ఆ పాప పైకి వచ్చినట్టుంది
హ
ఏమో టూ మినిట్స్యే గదా ఉంది అయిపోయినాకా చేస్త
ఉమ్
హ
షట్ మీ కేం లాదు
రేపా కాలజ్
మ్మ్ ఆ హెచ్డిటి ఏం చేసారు హెచ్డిటి లాబ్ లో
తుంటాయప్పుడు రాయలేదు కదా అక్షరమయితే స పీసక్బా అయి రాపి చీ
మ్మ్ అయిపోయినా ఇక ల్యాబ్ మొత్తం ఆమేనా చేస్తుంది
ఆ
అదేనా చేసారు ల్యాబ్ మొత్తం
ఆ ల్యాబ్ మొత్తం ఆ థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏం చిన్నగుంద చాలా పెద్దది
ఉ హు
మ్మ్ అది రాసేసరికే నాకు ఎంత టైమ్ పట్టింది తె నా బ్రేక్ వర్కు అదే రాశా
ఆ కరెక్షన్ చేసిన్నా హ్మ్ కళ్యాణి మనం బాగా చెప్పేసింటది ఇప్పుడు ప్రిన్సిపల్కి పొయ్యి
ఎత్తిచ్చుంటది
అదే ఆయనకు ఈ ప్రిన్సిపల్ కు అసల్కే మన మీద కోపంగుంది మీ అబ్బాయి చెప్పిన తర్వాత న్యూస్పోతది
క్వాన్ చెప్పా నేను ఇప్పుడేమైంది
ఆల్మోస్ట్ ఆమె టీచింగ్ ఎవరికి ఇష్టంలేదులే మన క్లాస్ లో
ఏం అందరు సైలెంట్ అయిపోయారు
హ్మ్ సరే ఐతే బై చార్జింగ్ పెట్టుకోవాలె